హెలో.
మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ
చెప్పండ్ చెప్పండి.
ఎస్సున్నౌ.
హా ఏముంది కాలీ.
ఏం లేదు యువట్యూబ్ ఓపెన్ చేసి అట్లా షార్ట్స్ చూతాంటే టైం నిలుస్తలేదు నెక్స్ అజ్ఞానపిత్తాన్న.
టైం వేస్ట్ చేస్తున్నావ్ బాగా.
మన ఏమ్ జేద్దాం యవ్టూబ్ జూస్ తుందిగ బోర్ గొడుతుందని అట్ల. అహ్.
సేవ్ జెయ్లె ఉమ్.
బోర్ గొడుతుందనీ ఇగ చుత్త.
ఎందుక్ గొడతాందట్ల.
ఆ
ఎందుక్ గొడ్తాందట్ల బోర్ నీకు.
ఇయా రూమ్లో ఎవర్ లేరు ఒక్కన్నే ఉండేసర్కి ఇగ. అ య ఎలానో అనిపిస్తాది. ఫ్రెండ్స్ లేరు ఎవర్ లేరు ఇగ అందరు ట్రిప్ కెళ్ళారు.
నువ్వేం జేస్తున్నావ్ మరి పోక.
నాకు నాకు కొంచెం వర్కున్నదని ఉన్నా ఇగ.
ఏం వర్కు.
అదేపు టీఈసిఎస్లా ఇంటర్వ్యూ ఉండె.
అ హ హ.
హా హా
హ
అందికే కొంచెం ఆగుతున్న.
ఊమ్.
లేకపోతే నేన్ గూడా పొయ్యేటోన్నే ట్రిప్ప్కి మంచిగ గోవా పోయేటోన్ని.
ఆడ గుస్సోన్ జేస్కోపోయ్నవు.
అదీ ఆఫ్లైను డైరెక్ట్ ఇంటర్వ్యూ అనమాట.
ఏమేం ఏమేం ప్రీపేర్ అయినావు అరే
ఎవరు నేనా
నువ్వే
ఇంకా అయిన కొన్ని టాపిక్స్ మీద అట్లా చదువుకున్నాం అట్లా చూసుకున్నా
నీకు స్మఫ్స్ ది తెలుసా
స్మఫ్స్
ఉమ్
ఖుషీ టీవీలు వస్తాయి కదా చిన్నపు డు చూసినా
ఎట్లుంటరు వాళ్ళు
సేమ్ ఎలక లెక్కనే ఉంటారు
బ్లూ కలర్ ల
ఉమ్ బ్లూ అండ్ వైట్
యా
ఉమ్ చూసిన చూసిన ఆళ్లకి ఒక పెద్దాయన ఉంటాడు ము
ఆ ఒక పెద్ద ఆయన ఉంటాడు
ఆ ఒకడేమో తీటపని చేస్తా అంటాడు ఊకె ఆళ్ల
చిన్న పోరడు
వాడు ఊరికే కాపాడుతాంటడు
ఉమ్ తాత గాపాడతంటడు
డోరేమాని ఎక్కువ చూసేది నేను చిన్నప్పట్ల కార్టూన్ అది ఇప్పుడు ఎండ్ అయిందంట కదా డోరేమాన్
ఎందుకట్లా
ఎందుకు అట్లా అంటే వాళ్ళు ప్రొడక్షన్ ఆఫ్ ఇస్తారుని చెప్పారు కాకపోతే మనది ఇండియాలో కాదు వేరే ఎక్కడో తెలియదు మన దగ్గర వస్తాయి
మన దగ్గర వస్తున్నాయి కొత్త కొత్త ఎపిసోడ్ నాకు ఆల్మోస్ట్ అన్ని ఎపిసోడ్లు తెలుసు నీకు తెలుసా
నాకు కూడా తెలుసు
నీకేం తెలుసు
ఫ్రూటో తెలుసా ఫ్రూటో
ఫ్రూటో ఎవరు
డోరేమాన్ ల ఫ్రూటో తెలుసా
డోరమాన్ లో ఫ్లూటో
ఆ
ఒక డొరేమాన్ మూవీలో ఉంటదా ఆ
ఏంటిది చెప్పు అది
ఏమో
సను
ఇప్పుడే
నాకంటే తెలుసు నువ్ అడిగినవన్నీ చెస్తా నేను
ఉ
నువ్వు అడుగు నేను చెప్తా
ఏం అడగాలి?
డోరేమాన్ ల
ఏమని
నీకు తెలిసినవి అడుగు నాకు తెలుసంత వరకు నేను చెప్తాను
ఆ మేయిన్ గ్యాజెట్స్ ఏంటి
మెయిన్ గ్యాజెట్స్ ఎన్ని వెడ్డోరు బ్యాంబుకాప్టర్
వాళ్ళ ఎక్కువ యూస్ చేసిది
ఎవరు
ఆర నాచ్చవు నప్తాంద బర్బట్కంద
ఏమో నా బడ్సు వాడొద్దని బడ్స్ వాడొద్దని నిన్ననే చెప్తిని
ఇ అలవాట్లో పొరపాటిగా
దాని వల్ల చెవు నొప్పి ఎవ
మొత్తం ఎంత ఇ రెండు చోవులు పోయినయ్ ఇది ఇది ఒక గంట సేపు పెట్టినా ఇదొక గంట సేపు పెట్టినా ఇగ పని చేస్తున్నా అని పెట్టుకున్నా
పని చేత్తే వెట్టుకోవాలా
ఉమ్
అవసరమా నీకవి నాకి
అ అందుకే పెట్టుకోవట్లే తీషేష్ న
అప్పటి నుంచి పెట్టుకున్నది ఏం లేదుని ఇప్పుడు తీసేస్తనే ఇగ
మొత్తం కాబట్టి తీసేసినా
మరి ఎందుకు పెట్టుకోవాలే అంత గంటలు గంటలు
ఇగ పని ఉందిగ
అ
హ
వాళ ఎక్కువ యూజ్ చేసేది చెప్పనా
అ
వాడు ఎక్కువ యూజ్ చేసేదింటే వన్ పా్యాకెటే యూజ్ చేస్తాడు ఎక్కువ ఎందుకంటే ఏదైనా
హాహా హాహా నీ సిగ్గు ఇంకా
ఎనివేర్ డోరు టైమ్ మిషన్ బ్యాంబూ కాప్టర్
ఇంకా
ఇంకా గందే వాడు ఎక్కువ అయేవి జతాడు
అవు
ఆ స్మల్ లైట్ బిగ్లైట్
ఇంకా
ఇంకా గంతేయిగా
ఇంకొకటి వన్ ఫేవరెట్
ఇంకోటి వన్ ఫేవరెట్ హ
యా
ఇంటిదది చెప్పు
నీచ
అది గ్యాజెట్
గ్యాజెట్ కాదు
మన్న జ గ్యాట్జట్లా నవు
నేను గ్యాజెట్ అనలే
ఉ
మీచన్ మనీ గర్ల్ ఫ్రెండ్
డి గల్ఫ్రెం మీ చాను ఒకసారి నల్ల పిలి తం పోతంది తది
మ గుండే వగలి పో అద
అయితే డోరే మనడు ఒక వేరే పిల్లిని లవ్ చేద్దాం అనుకు కుంటాడు దానికోసం వాడు తీయ కాదు కర్లాల్ల పోతాడు హ హ
అత్తడా
కలర్ కలర్లా బ్ల్యాక్ కలర్ బ్లూ కలర్ ఎల్లో కలర్లా
అది భయపడుతాది కాపోతే
నువ్వు బిట్టగాడ వాడి గుం మూతీ ఇట్లా కోండాలు వీకుతడూ
అహహ కరెక్టే ఉ
బేసి అది ఆ సినిమా చూసినావా సిరాయి మూవీ చూడన్న చూసినావా
నేను ఎక్కడ చూసానుఉ‌ ఊ
అది చూడని చెప్పన రేర్ మూవీ మస్ట్ ఉంటాది
సూదాంతియి
మంచి ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు ఏమో చూడవు
ఉ
ఏమైంది మరి
ఇంటికి పోయినప్పుడా నువ్వు ఆ నువ్వు మంచిగా ఉంటే ఐ విల్
ఇ మంచ్ మంచిగనే ఉన్నా కదా
మంచిగానే ఉంటావు నీకే ఎమైంది తీ
మరి నేను మంచిగుంటే నువ్వు మంచిగుంటా అన్నావు కదా మరి మంచిగా ఉన్నా నీకేమైంది
నాకేంగాలే ఐ ఎం ఫైన్
మరి చూడ చెప్పే
సుదాం టైమ్ అత్తాది టైమ్ వచ్చినప్పుడు చుద్దాం
టైమ్ ఇప్పుడే ఎడా మళ్ళా పది పది నిమిషాలకు కొత్తది
రానీ సోవాట్స్ సో వాట్స్
సాత్ ది నీకు నచ్చలేే సుడే డోరేమాన్ గా
సుజుకా
నచ్చిన ఎపిసోడ్ అన్న క్యారెక్టర్
సుజుకాన్ జూతే మస్త్ కోపమొత్తదిర నాకు
ఎందుకో
అది ఊకె డెగసుకితన్ డెకిసుకితోని పోతది వానితోని
నేను కూడా సేమ్ సుజుక లెక్కనే కాకపోతే అబ్బాయి
హుహు మ్మ్ అది ఊకే వానిమ్మటి పోతా ఉంటది
వాడు బాగా ట్యాలెంటెడ్ పర్సన్ కదా
నోబితా అంత టాలెంటెడ్ పర్సన్ ఎవలన్న ఉన్నారా అసల్ సల్ నీకు తెల్సా నోబితా గాడు ఎంత ట్యాలెంటెడో ఆ నువ్వు నోబితా కన్నా ట్యాలెంటెడా
ఆ మరి
నోబితా ఎంత మంచోడు పాపం చీ
అంటే మేం ఎడ్దోళ్ళమ మరి మర్చిపోతివి
వాడు చాలా మంచి చోడు
తెలుసు నాకు
హ్మ్
వాడు చిన్నప్పుడే వాళ్ళ ఇంట్లో ప్రెజర్ చేసిర్రు అంట
అవును
చదువు రాకపోతే చదువు ఒకటే వేరే దాంట్లో ఉంటది కదా
సదువు సదువు సదువు
వాడు సూసైడ్ చేసుకున్నాడా వానికి ఏదో మెంటల్ మెంటల్ ఏదో ఉండేదంట
అట్లా అనేసరికి వానికి ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు లేకపోయేదుండే ఎవ్వల్ మాట్లాడకపోయేది ఆ టీస్ జేసేది ఇక అట్లా అందరితోను ఉండొద్దు నేను అని చెప్పి ఇక వాడే ఇక చిన్న చిన్నగా నాతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పి ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేసిండు
డోరేమాన్ వాళ్ళ డోరేమాన్ కి వాళ్ళ తమ్ము వాళ్ల చెల్లె డోరేమి
డూరేమి మని చెల్లె
ఎట్ల తీసీన్లో గానీ
అది
వానికి ఆలోచన ఎట్లా వచ్చింది అసలు ఎపిసోడ్ తీద్దామని స్టార్ట్ చేసింది
ఎవరు
ఈసినోడు ఎపిసోడు స్టార్ట్ చేసిండు గద రైటర్
అవును
కొన్నికా కొన్ని ఎపిసోడలు ఏడుపుతాయి నాకు నోబితా
ఓకే బాయ్
వాన్ని అట్లా చేతంటే ఏడుపు
ఎవలు అట్లా చెప్తే
ఇక్కడ జియాన్ నువ్వు డోరమాన్ నోబితా కొట్టుకుంటారు కదా
ఆ
గట్లాంటి టైం లా ఏడుపోత్తది బాగా ఇత్తది
అయ్యో
మంచిగా ఉంటారు కొట్టుకుంటారు పోతే మల్ల ఏమన్న హెల్ప్ రాంగానే డోరెమోనొతడు వర్క్ చేయంగానే నావుతాది డోరేమాన్
డోరెమాన్ ముజే గాడ్జెట్ దేదోన అంటాడు హెహెహేహా
నో హిందీ
నేను కూడా తెలుగులనే వస్తా అప్పుడు అప్పుడు హిందీలా
హిందీల నీకు హిందీ వచ్చానీ హిందీ చుత్తవా
హిందీ రాదు రా వాలనే చూస్తా
ఏం అర్థమయితది నీకు హిందీ చూస్తే
ఏదో అప్పుడప్పుడు అట్లా అట్లా
ఏం అర్థమయితది ఏం కాదు నీకు బాయ్ బాయ్
ఉ